ఏం చేస్తున్నారండి నమస్తే ఆ హాయ్ అన్
నమస్తే అండి
ఏం చేస్తున్నారు
స్వీట్ కార్న్ వచ్చినాయి తింటి ముంగట అది తీసుకున్నా తింటున్నా
అవునా అండి ఇష్టమా అండి మీకు స్వీట్ కార్న్
ఇష్టమనేం లేదుగాని ఇంగ ఆ తిన్ టున్న అండి ఓకే
ఓకే ఇంకా అది ఎలా ప్రిపరేషన్ చేస్తారో తెలుసా అండి మేబి షాప్ లో తీసుకోకుండా ఇంట్లో ఎలా ప్రిపరేషన్ చేస్తారో మీకు తెలుసా అండి
ఆ జ ఫస్ ట్ ఆ కంకి తీసుకుంటాం కదండి దాన్ని మంచిగా ఒలవాలండి పొట్టు ఉంటది కదా అది తీస్తాం తీసిన తర్వాత వాటర్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెడతాం అన్నట్టు
ఆ ఓకే ఆ
నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని, దానికి కొంచెం ఉప్పు కారం బట్ బటించి దాన్ని స్వీట్ కార్న్ కి రాస్తే అది కొంచం స్పైసీ స్పైసీ స్వీట్ గా బాగుంటది. లేకపోతే ఆప్షనల్ అన్న ట్టది నార్మల్ పకోడా తనచ్చు మనం
ఓకే ఇంకా దాన్ని మనం హ్మ్ ఇంకా చెప్పండి నెయ్ దోస్ స్వీట్ కార్న్ కాక ఇంకా దాంతోని యా చేశారు కదండి. దాన్ని ఏమంటారు పాప్కోన్
ఆ
ఆ పాప్కార్న్ కూడా దాంతోనే అది కాదు ఇది వేరేది కానీ ఆ కంకి అంటారు కంకితోం చేయొచ్చు కదండి పాప్కన్
ఆ అది రెడీమెట్వి దొరుకుతాయి కదాండి. అంటే కార్న్ అంటే ప్యాకెట్స్ లో కాకుండా
దొరుకుతున్నాయి అది కుక్కర్ లో వేసేనే ఆగ్ తున్నాయ్ కానీ, జస్ట్ ఫస్ట్ మన జనరేషన్ లో మన అమ్మమ్మ తాత వాళ్ళు ఉన్నప్పుడు కంకిని ఏం చేసేవాళ్ళంటే కొంచెం ఆ పచ్చిగా కాకుండా అది కొంచెం పొడి పొడిగానే ఉంటది. దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే, కడాయిలో కొంచెం ఇట్లా డీఫ్రై చేస్తారండి. డీ ఫ్రై చేేసిన తర్వాత ఆ విత్ వితౌట్ ఆయిల్ రీఫై చేస్తారండి. రీఫై చేసిన తర్వాత, మళ్ళీ మనకి పాప్కోన్ కావాలంన్ అంటే దాన్ని ఆ అట్లానే డ్రీ ఫ్రై చేస్తూ చేస్తూ చేస్తూ వాళ్ళు క్లాత్ పట్టుకొని దాన్ దా ఉప్పు వేస్తూ వాళ్ళు కొంచం వాల్ టెక్ నీకుంటది అన్నంటే ప్చ్ సో వాళ్ళు అట్లా చేస్తూ చేస్తూ పాప్కోన్ అవుతాయింటడి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి చేది ఆ టెస్ట్యే బాగుంన్ కాదంతే ఇంట్లో చేసుకుంటేనే అయితే ఇప్పుడైతే రేడిమెట్యే దొరుకుతున్నాయి. తీసుకొస్తున్నారు, కుక్కర్ లో వేస్తున్నారు, పాప్కోన్ అయిపోతుంది.
అవును కానీ బయటది మధ్య టేస్ట్ ఉండట్లేదు, టెన్ రూపీస్ది బండి మీద వస్తుంది కదా అది.
అవునావునండి
అది మొత్తం డస్ట్ డస్ట్యే ఉంన్ టుంది
అవును మనం మద్ ది దానికనే బెట్టరా మనం ప్యాకెట్ తెచ్చుకొని, చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటంది అండి ఇది
అవును కాని ప్యాకెట్ లో తక్కువ క్వాంటిటీ వస్తది చాలా
అవును అదైతే తక్కువ వస్తది హ్మ్ ఇంక
ఇంట్లో ఉండండి మీ డే
నా డే మొత్తం ఈరోజైతే ప్రజెంట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేచి, కాఫీ చేసుకొని తాగేసి, ఇగ మళ్లీ టిఫిన్ ప్రిపేర్ చేసుకోనండి. స్కూల్కి వెళ్ళొచ్చాను. స్కూల్కెలోచి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కాసేపిల కూర్చున్నానండి. ఇంకా కుకింగ్ చెయాలండి ఇంక చేయాలేదు హ్మ్ డే మొత్తం ఇంగ స్కూల్ లో ఉంటాం కాబట్టి ఇగ పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ తో రాపియడం, కరెక్షన్ చేయడం. అదే ఉంటదండి ఇంకా స్కూల్లో మొత్తం త్తం ఇంటికచ్చాక కొంచెం సేపే ఇగ బయట వాళ్ళతోని మాట్లాడానికి కూడా నాకు వీల్ అవ్వదు. మామ్ కొంచెం సమయం తీసుకొని నేను తీసుకుంటేనే మాట్లాడగలుగుతాను. లేదంటే వచ్చి అలసిపోయినట్టు అవుతాది. ఇంకా పని చేసుకోవడానికి నైట్ అయిపోతాదండీ. ఇగ అంతే సరిపోదండి ఎప్ ఎప్పుడైనా హాలిడేస్ స్కూల్లో ఉంటే ఇగ పిల్లలతోనీ టైం. పాసర్ట్ టీచర్లతోని మాట్లాడుకోవడం. పిల్లలతోనీ వాళ్ళని వాళ్ళు ప్చ్ చదవకపోతే కోపం వస్తది. మళ్ళీ చదివిన తర్వాతరే మంచిగా చెప్రే కొంచెం బా మంచిగా అనిపిస్తు టైమ్ అనేది మర్ రావ్ ఏర్పడది పిల్లలతోనే మంచిగా అనిపిస్తద్ స్కూల్లోనే
అవును టి చర్ జాబ్ అంటే అది గూడా ఒక ఆ స్టూడెంట్ లాగానే అండి డైలీ మార్నింగ్ టు ఈవెనింగ్
మాకొక్క హాలీడే వస్తే అబ్బా ఎంత బాగుండో, మేము గూడా ఇంట్లో ఉండి నార్మల్ లాగా హాయిగా ఉండాల అనిపిస్తద్ అండి. ఒక్క రోజు హాలిడే వస్తేనే ఇలా అనిపిస్తాది మాకు గుడా
సన్డేస్ అంటే ఇంగా అయ్ ఎప్పుడేప్పుడ్ వస్తాద అన్
చూసుకుంటానే ఉండం ఉండాల్స్ వస్తా వస్తాదండీ ఆచిందంటే అమ్మ హాయ్గ స్టూడెంట్స్ లాగానే సేమ్ అరే సండే వచ్చింది గానీ హాయిగ రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం లేదం మెల్లగ పని చేసుకోవచ్చులే అని పిస్తాదండి ఇంకా
అవును
ఇంకా మీ డే ఎలా జరిగిందండి. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి.
యే మార్నింగ్ ఇవాళ మా మమ్మీ లేకుండే పొద్దున్ లేచిన తర్వాత ఆ బయట ఉడ్చి చల్లిన తర్వాత్ త్త ఆ కొద్సేపు అటు ఇటు వాక్ చేస్నండి తర్వాత
హ్మ్
మిల్క్ క్ దాగిన
హ్మ్ ఓకే అండి
మా అమ్మమ్మా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిందండి. తర్వాత మూవీస్ చూడ్డం యూట్యూబ్ లో వీడియోస్ చూడమే ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదండి.
తున్నారండి ఇప్పుడు
ఇప్పుడు నాది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ అండి.
ఆ ఓకే ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ ఏం ఏం ప్లాన్ ఉందండి. మిక్ ఫ్యూచర్లో
నేను ఎంఎస్సి చేద్దాం అనుకుంటునండి. ఎంఎస్సి అన్న ఎం బి అన్న
అవునవును చే చేయాలండి కంపల్సరీ ఈ జనరేషన్ లో స్టడీ కంపల్స సరే అండి లేడీస్ కయినా జెంట్స్ కయిన కంపల్సరీ అండి ఇక మనం మ్మ్
అవును కాని మెయిన్ ప్రాబ్లమ్ జాబ్ బ్స్ వస్తుందండి స్టడీ ఎట్లయినా మనం చెయ్ స్త కానీ స్టడీ చేసినంక అక్కడ జాబ్స్ ఉండ ట్లేదు అది మెయిన్
అది మెయిన్ ప్రాబ్లమే అండి ఆ యాక్చువలీ ఈ క్యాటగిరీసు క్యాస్ట్ క్యాటగిరీస్ ఆళ్ల తీయడం వల్ల ఎ స్సీ ఎ స్టి వాళ్ళకి ఎక్కువ పోస్టులు వస్తున్నాయి మిగిత బీ సీ వాళ్ళకి ఓ సీ వాళ్ళకి ఇద్ చాలా కష్టం అవుతుంది వాళ్ళన్
మొత్తం వన్ సైడ్ అయి
మో వన్ సైడ్ అయి ఇబ్బంది కాంపిటిటివ్ ఎగ్జామ్ లో వాళ్ళు స్కోర్ తీసుకచ్చుకోవాలి అనే చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకు అంత కష్టపడి వాళ టార్గెట్ రీచ్ అయినా వాళ్ళని హోల్లో పెట్టడం చేయడం అలా ఏజ్ వైజ్ గా సీట్స్ రావడం అలా చేస్తున్నారండి డి
మ్మ్ పోస్ట్లు చాలా తక్కువ ఇస్తున్నారండి అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఈక్వల్ గా ఒక ట్వంటీ ఫైవ్ ఆ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ వీళ్ళ కట్లా డిస్ట్రిబ్యూట్ చేసినా ఒక తీరు ఉంటది కానీ ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉన్నది వాళ్ళకే సిక్టీ పోస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు సెవెన్ టీవ ఉంటే ఆపర్చునిటీ సిక్స్టీ పర్స్ట్ వాళ్ళకే ఉంటది టెన్ వేరే అదర్ కాస్ట్ వాళ్ళకి ఇస్తే అది ఎట్లా బ్యాలెన్స్ అయిపో
అదే కదా అది ఆలోచిస్తలేదు గవర్నమెంట్ ట్ సో ద అలా చేయడం వల్ల నాక్ స్టూడెంట్స్ చాలా మంది ఆ మధ్యలో చనిపోవడం మళ్ళీ ఫీజెస్ కూడా ఇంకా పూర్ పీపుల్స్ క అయితే ఫీజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు స్టడీ చేయలేకపో పోవడం ఆ చాలా పెట్ మెసేజ్లు చేస్తున్నారు చానా ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు చదవలేక కోవడం సో అలాంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ చాలా పేస్ చేస్తున్నారు చాలా మంది చనిపోయారు
ఇప్పుడు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లలో కూడా అదే బాధ ఉంది వాళ్ళేమో చదవకుండా జస్ట్ పాసింగ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మంచి టాప్ కాలేజ్ లో యూనివర్సి సిటీలో సీట్ దొరుకుతుంది మేము టాప్ టెన్ లో తెచ్చుకున్నా కూడా ఆ నార్మల్ కాలేజెస్ దొర్
ఆ అదే కదా మొత్తం మని పర్పస్సె మో నరకం చూస్తున్నారు అదే ఇలా పీపుల్స్ ఇలా కష్టపడి చదుతున్నారు మరి వాళ్ళకి రావాలి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక గవర్నమెంట్ ఆలోచించట్లేదండి అసలు
చదువు రాని వాళ్ళకేమో జాబ్స్ వస్తున్నాయి న్నాయి అందులో పాసింగ్ జస్ట్ బార్డర్ పాస్ అయిన వాళ్ళకి చదివిన వాళ్ళు టాప్ ర్యాంకర్స్ ఇంట్లో కూర్చుంటున్నారు
అంతే అలానే జరుగుతుంది ఇంకా ఏం చేయలేని పరిస్థితులో ఏదో ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ బిజినెసో ఏదో చేసుకోన్డ్ చేసుకుంటున్నారు ఖాళీగా ఉండొద్దు అనేసి ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు నాలో ఇక్కడ కారాస్ నగర్ అటూ ఇటూ ఏమన్నా అంటే హైదరాబాద్ ఒక్ అక్కడ తప్ప మనకి ఇక్కడ ఏం లేదు ఏమనంటే హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడం సెటిల్ అవ్వడం అవే చేస్తున్నారు ఇంకా
కానీ ఇప్పుడు హైదరాబాద్స్ ల అక్కడ ప్రైవేట్ జాబ్స్ చేసినా కూడా ఇన్కమ్ అంటేస్ ఇటు సరిపోదు అసలు అది.
అస్సలు సరిపోదండి అది అక్కడ అక్కడ మాత్రమే అవ్తాది. మళ్ళీ ఇంట్లో ఇక్కడ మన పేరెంట్స్ కీ పంపించాలన్నా చాలా ఇబ్బందిగా ఇబ్బంది అవ్కుండా పేద వాళ్ళకి కూడా సో మనకి ఇంకా అదొక్ హైదరాబాద్ సిటీ కాక ఇంకా మనకి ఇంకా ఇంకా వేరే ఇంకా ఏదన్నా ఉంటే బాగుండనిపిస్తది.
కానీ మనా ఊర్లలనేమో జాబ్స్ లెవ్వు. ఉన్న జాబ్స్కి శాలరీస్ తక్కువ
ఆ అదే ఏమన్నా అంటె ఇక కరీంనగర్, వరంగల్, హన్మకొండ అటు సైడ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి జాబ్ పర్పస్ శాలరీ పర్పస్ అటు కొంచెం బానే ఉం టదండి అటు సైడ్ వాళ్ళకి కూడా
అవునా కానీ ఇంకా అట్ సైడ్ ఉన్నా గుడా వాళ్ళకి ఇగ కాంపిటీషన్ ఎ ఎట్లా ఉంటదనుకోండి
గానే ఉంటది కాంపిటీషన్ ఇంకా వాళ్ళకి కూడా కానీ మనకు కూడా ఎలా అం అందరికి ఈక్వల్గా రావాలె అలా చూడాలి అసలైతే
అవును ఏదన్న చెప్ య్యాలే గవర్నమెంట్ లేకపోతే చాలా లాస్ అయితున్నం.
షన్లో చదువు గురించి తెల్వలేదు సో ఏదో ఎంత కొంత చదువుకున్నారు కాబట్టి అదే గవర్నమెంట్ పోస్ట్లు కొట్టారండి వాళ్ళనే కంటిన్యూగా చేసి వాళ్ళకి మళ్ళీ పింఛన్ ఇవ్వడం చేస్తున్నారు. అసలు వాళ్ళకి గుడ మళ్ళీ ఎగ్జామ్స్ అలా పెట్టి మళ్ళ నెక్స్ట్ ఉన్నారు కదా వాళ్ళకి నెక్స్ట్ ఏమన్న చేంజ్ చేసేయనే ఆలోచనలా కొంచం చేంజ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది ఇప్పుడు మే బి ఏమౌతదో లేదు ఇప్పుడూ టీచింగ్ టెట్ రాసిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళక్ గుడా మళ్ళీ ఎగ్జామ్ రాపిచ్చాడు మొన్న
అవునా
మళ్ళీ ఒకవేళ ఎగ్జాం పాస్ అయితేనే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ఉంటది లేకపోతే వాళ్ల ప్లేస్లా వేరే వాళ్ళు జాయిన్ చేస్ చేస్తరు అన్నట్టు కొంచం ఇష్యూస్ ఉన్నాయి.
ఓకే అండి సర్ రే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి. మీరు నా సమయాన్ని కేటాయించినందుకు. మీ గురించ్ మీ పై నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయండి.
థాంక్యూ అండి నాకు కూడా
ఒకే అండి
ఓకే అండి బాయ్